ఆ హాట్. హాల్.
ఆా వినిపిస్తు గుర్తుందా అండి? హెల్ప్.
అవును.
నండి. సిగ్నల్, ఉండ ఇక్కడికి వచ్చా. రావండి. ఏం చేస్తున్నారండి? ఆ, వినిపిస్తుంది వినిపిస్తుంది. చిక్. ఏం? స
చచ్. ఏం లేదండి, మీరేం జేస్తున్నారు? పిల్లలు పడుకున్నారండి. పడుకున్నారూ?
పడుకున్నార? అప్పుడే, మ్. మ్మ్. నా పాపని పడుకోబెడుతున్నానండి, ఇప్పుడే.
మ్మ్.
ఆహా! అవునా ఇప్పుడు ఏం చేస్తారండి ఖాళీఏనా? ఖాళీయేనా అండి? ఖాళీయేనా? పిల్లలు పడుకున్నాక మీరు అంటున్నా?
ఆ ఖాళీనే అండి. అంతే ఈ టైంలో కాల్ జేస్తున్న.
ఉహు, అవునవునా. ఓకే, ఈ మధ్ ఇద్దరూ షాపింగ్ వెళ్లారండి మీరు?
ఆ, లేదండి. ఏలా అనుకుంటన్నాం?
ఉహు. ఉహుహు.. అవునా? ఫెస్టివల్ కండి.
ఆ ఫెస్టివల్ కి పిల్లలకు, షిప్పింగ్. కొనియాలి అనుకుంటున్నా.
ఆహా, అవునా! స్టార్ట్ అయిందండి ఫెస్టివల్ షాపింగ్?
ఆ.. ఆ, ఇంకా చేయలేదండి. చేస్త మండే రోజు వెళ్దామ అనేసి అనుకుంటున్నాం
ఊహు అవునా ఫెస్టివల్ పని స్టార్ట్ చేసారా
లేదండి ఇంకా హలో హలో హలో హలో హలో హలో అల్లాయినే యస్కోంట